హలో
ఆ హాయ్ ఏం చేస్తున్నారు
ఏం చెయలెదు ఊర్ కే అట్లా నిద్ర పోతన్న
నిద్రబోతున్నారా ఏమైనా డిస్టర్బ్ చేసానా
ఏం లేదండి అట్లా ఏం లేదు మీరు
నేను కూడా అలా బడుకోని ఉన్నా నేను కూడా అలా పడుకొని ఉన్నా నిద్ర పోలేదు జస్ట్ పడ్కొని ఉన్న అలా ప
ఉ
ఏం తిన్నారు
పెరుగన్నం టమోట్ ట బజ్జి అన్నం
ఓ బానె తిన్నారె ఆహ
మ అండి
నేను సాంబార్ రైస్ తిన్నానండి
హుమ్మ్
ఎలా గడిచింది ఈరోజు మీ డే మొత్తం ఏం చేశారు మార్నింగ్ నుంచి
ఏం చెయ్య లేదు
ఏం చేయలేదండి కొద్దిగా వర్క్కుండా ఇంట్లో పండగ వస్తుంది కదా
వర్క్ చేసుకుంటా అలానే ఉన్నామండి
ఓకే అయిపోయాయా పండుగ పండ్లన్నీ
అయిపోయినాయండి
అయిపోయాయండి
మా నాన్నగారు వెళ్ళి సరుకులు తీసుకుని వచ్చారు
ఓకే
అమ్మగారాన్నిీ ఇల్లు సర్దుతూ ఉన్నారు
ఆ మరి మీరేమి హెల్ప్ చేయలేద అమ్మకి లేదు నేను హాస్టల్లో ఉంటున్నాను ఇంట్లో ఉండట్లేదు సో నాకు ఇక్కడ ఏం వర్క్ లేదండి ప్రెసెంట్ సండే కాబట్టి రెస్ట్
అవునండి మీరు హాస్టల్ లో ఉంటున్నారు కదా మీకు గ్యాస్ ఇవన్నీ దొరుకుతున్నాయాండి చాలా కష్టంగా ఉందంట బయట
అన్నారు ఏదో వర్ వల్లన షార్టేజ్ వస్తున్నాయి సిలిండర్స్ అని చెప్పేసి బట్ మా హాస్టల్ వాళ్ళ అయితే అంటే మాక్సిమం చాలా హాస్టల్స్ లో బంద్ చేశారంట ఫుడ్ మా హాస్టల్ పజలు అయితే మాకు బాగానే పెడుతున్నారు ఈవెన్ నిన్న చపాతి కూడా చేసి పెట్టారనమాట
అవునా మరి ఏమన్నా షార్టేజ్ వస్తే లా అండి మీకు
ఆ ఏమో అది దాని గురించి మాకైతే ఇంకా ఇన్ఫామ్ చేయలేదు ఆ న ఏదో ఇప్పుడు నేను ఈరోజు న్యూస్ చదివాను ఇన్స్టాలు సిలిండర్ షార్టేజ్ ఏం లేదు అని మోడీ ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదో విన్నా మరి న్యూస్ నేనైతే
ఒకవేళ అట్లా ఇబ్బంది వస్తే ఇంటిక వెళ్తారా అండి
లేదు లేదు నేను ప్రజెంట్ జాబ్ చూసుకుంటున్నాను కాబట్టి వెళ్ళాలనుకోవట్లేదు
ఫుడ్ లేకపోతే ఎలా ఉంది ఏం తింటారు మరి
ఫుడ్డు అదే చూడాలి ఇంకోటి ఏదో ఒకటి ఉంటది కదా
హ
ఉ ఇంకా ఫుడ్ పెట్టట్లేదుని చెపి అవును ప్రతిదీ చాలా కాస్ట్ ఉంటుంది ఇంగా మనకి ఇక్కడ
ఉ
ఉ మీకు అండి మీకు దొరుకుతున్నాయి సిలిండర్స్ అన్నీ త ఊలో ఎలా ఉంటుంది శిచ్వేషన్ ఏంటి ఏరుతున్నాడిదు ఓకే
అ హు
అయినా ఇంట్లో ఉంటే అట్లనో అట్లా ఫుడ్ ఐ మీన్ కట్ల పోయి ఇవన్నీ చే
ఉ సిటీలో కాబట్టి అవన్న నేవేర్లేంది
ఉ అది కొన్ని ప్లేసెస్ లో అయితే చేస్తున్నారంట అది ఆల్రెడీ కట్ల పొయి పెట్టి చేస్తున్నారంట మరి
పల్లి పెరిగిపోతుంది కదండి
ఇంకా మనక అన్ని బాగుండాలి అన్ని జరగాలిం డ్యామేజ్ అవ్వకూడద అంటే జరగదండి
పొల్యూషన్ ద పొల్యూషన్ వల్ల చానా భారీ నష్టం వస్తాది
అ ఎక్కువ యూజ చేస్తే వస్తుది కానీ వన్ వీక్ వన్ మంత్ అంటే చ ఉంటారు కదండి చాలా మందికి అట్ల పోయి పెట్టాల కదా అ అస్ అలా గాదు ఫ్యామిలీస్ అయితే పెట్ పయ్యావన్ అండి ఫ్యామిలీస్ ఏం పెట్ కుర్మయిట్ స్ ఇంకా హాస్టల్స్ పిజీస్
ఎందుకు ఎందుకు పెట్టుకోరండి నాకు ఇందాకనే న్యూస్ వచ్చింది బెంగళూరు అండ్ హైదరాబాద్ ఆర్ ఆర్ పొల్యూటెడ్ అని చెప్పి ఏదో వచ్చిందండి
ఓకే ఏమో అండి మరి ఎక్కువ కాలం బ్రతకంలేండి మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటే మాత్రం కోవిడ్ వస్ కోవిడ్ వోస్ వస్తుంది అదిపోయింది అన్నీ ఇప్పుడు అన్నీవి సిలిండర్స్ అన్ టారు వాటర్ అంటారు అన్ అన్ని రోగాలు మనకే వస్తున్నాయి అన్ని ప్రాబ్లమ్స్ మనకే వస్తున్నాది
ఉ మనుషులు పాపాలు ఎక్కువ చేస్తే ఇలాంటివే జరుగుతాయండీ
ఉ అదే అదే అప్పుడ ఏదో యుగాంతం అన్నారు అ అదన్నారు ఇదన్నారు అన్నీ అంటున్నారు అవును నిజమే
ఉహు ఈ వైరస్ ఈ వైరస్
వైరస్ ఇవి వస్తున్నాయి కానీ ఏమన్నా పక్షులు ఇట్లా వింతవి ఏవైనా వస్తున్నాయ అంటే ఏమి రావడం లేదు ఆ అదే ఎక్కడికి పోతదో ఏమో ఈ ప్రపంచం అర్థమయితలేదు మరి
హు
ఇంకా ఇంకేంటండి చెప్
ఏమన్నా అబ్రాడ్ పోయే ప్లాన్స్ ఉన్నాయండి మీకి
అబ్రాడ్ పోయే ప్లాన్స్ అయితే ఏం లేదండి ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యుయేషన్స్ ని కంపేర్ చేస్తే మాత్రం అస్సలు లేవు ఆ ఎందుకండి ఉన్న దేశాన్ని వదిలి పెట్టిపోయి ఎక్కడో సావడం సచ్చేది ఏందో మన దేశంలోనే చస్తే అది ఒకటి మనకంటూ ఒక ల్యాండ్ అన్నా ఉంటది అక్కడెక్కడో పోయి ఎందుకు కష్టాలు పడ్డాం
అట్లేం కాదండి
యుఎస్లో ఏమో ఆయన ట్రంప్ చూస్తే ఎంటెంటో ఆయనకు చెప్తడు గ్రీన్ కార్డ్ అంటాడు ఆ కార్డు అంటాడు సిటిజన్షిప్ అంటారు ఎందుకండి అవన్ని మనకి నాకైతే
యి అబ్రాడ్ అంటే ఉండది
అదే ఇంగ ఇంగ యూకే అయినా కెనడా అయినా యు ఇరాక్ లో కూడా ఇప్పుడు చూస్తే అవేవేవో జరుగుతున్నాయి వార్స్ జరుగుతున్నాయి
మామూలే అండి వస్తుంటాయి పోతుంటాయి మన జీవితం మీ
అంటే నేను ఎప్పుడు ప్లాన్ చే ఇన్ కేస్ నేను అబ్రాోడ్కి వెళ్ళాలనుకున్నా కానీ జస్ట్ ఎక్స్ప్లోరింగ్కి వెళ్తా కాని చదవనికైతే వెళ్ళానండి నేను
హు
ఐమ్ డన్ విత్ మై స్టడీస్ అండి బాబు సదివి సదువు చాలు నాకి నచ్ చదివి ఎగ్జాంలు రాసి ఆ టెన్షన్లు పడి వద్దండి బాబోయ్ మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా
ఉన్ని ఉన్నాయి బట్ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ ఫయిరు కదండి అందరికీ ఒకటేలాగా ఉండవు కదా
మీరు అబ్రోడికి వెళ్ళి చదువుకోవాలని అనుకున్నారా
అనుకున్నానండి
ఓకే మాస్ టర్స్ చేద్దాం అకున్నారా పెద్ద ప్లానింగ్సే ఉన్నాయండి మీకు మరి ఇప్పుడు ఎందుకు అని సడంగా లాన్స్
చెప్తున్నాను కదండి ఫ్యామిలీ సిచ్యువేషన్ ముసర్న్నా
హహ ఇప్పుడు ఓకేనా అంటే ఫైనాన్షియల్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేనా
ప్లస్ అండి ఫైనాన్షియల్ గానే అందరికి ప్రాబ్లమ్స్
ఓకే కౌన్సిలింగ్ సెషన్స్ అ అటెండ్ అవ్వకూడదా అండి మీరు
ఎందుకండి డబ్బులు లేంది ఏ కౌన్సిలింగ్ వెలినా ఏంచేస్తాం
అంటే వాళ్ళు బడ్జెట్ అంటే మీ ఉన్న బడ్జెట్ ని బట్టి వాళ్ళు మీకు ఏది బెస్ట్ కంట్రీ అని చెప్పేసి
అసలు బడ్జెటే లేకుండా ఉంటాయి మనం ఎలా చేస్తా ఉంటాయి
అది కూడా పాయింటే అండి
హహ ఏది ఫ్రీగా రాదండి
ఫ్రీగా ఏది రాదు నిజమే అదయితే నేను కూడా ఎగ్రీ చేస్తాను ఆ విషయానికి
హ ఇంకెంటాం
చెప్పాలండి
మీరు ఏం జాబ్ చేస్త స్తున్నారు ఏం చేస్తుంటారు డైలీ
ప్రజెంట్ అయితే నేను ఒక నాన్ ఐటీ జాబ్ని చూ వెళ్తున్నాను స్టార్ట్ చేశాను మీరు అండి మీరు డే అంత ఏం చేస్తుంటారు రోజంత్ కాలేజీకీ పోత ఓహ్ మీరు కాలేజీ స్టూడెంటా లేకపోతే
స్టడీస్ ఇంకా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ అండి ప్రాజెక్ట్ అవి చేస్తూ ఉన్నాం
ఓకే ఫుల్ హడావిడిగా ఉంటుందా ఇప్పుడు ఇంకా అవి ఇవి చేయాలి అనేసి అనేసి మీరు ఖాళీగా ఉంటా ఉంటున్నారా
జరుగుతూ ఉంటాయి అన్నీ పోతా ఉంటాయి మాములే
అంటే ఫైనల్ స్టేజ్ కదా అండి ఇంకా మంచిగా ఎంజాయ్ చేయండి కాలేజ్
ఏమం చేయలేన్నాండి
అలా అనుకుంటేలా అండి ఆ లైఫ్ లో ఒకసారి ఇంకా కాలేజ్ డేస్ వస్తుంది వెళ్ళపో
ఫ్రెండ్స్ ఎవరు లేరండి ఎంజాయ్ చేసేకి
ఎందుకండి మీకు ఫ్రెండ్స్ లేరు మీరు ఎరితో మింగిల్ అవ గ్రామ్
అవునండి ఆమె ఎంత టోట్
మనుషులతో మాట్లాడుత సని అండి
క్లోజ్ క్లోజ్ అయిన వాళ్ళతో మాత్రమే మాట్లాడతానండి నేను అందరితో నేను మాట్లాడను అలా
ఓకే అది కూడా మంచిదే ఉ
అ
మంచి విషయమే అండి అది కూడా
తో పడతా వాళ్ళతో మాట్లాడతా అంత త్వరగా కనెక్షన్ రాదు మనలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండారంండి
అది కూడా పాయింట్ ఏ అండి
హ
ఎలా గడిచింది నీ కాలేజ్ డేస్ అన్నిబోరింగ్గా ఓకేనా ఎలా జరిగినాయి అన్నీ
ఉ అ ఇంత లాస్ట్ టూ ఇయర్స్ బాగానే గచ్చిందండి ఈ ఇయర్ై కొద్దిగా కష్టంగా ఉందండి ఇంతకు ముందు అంటే బాగా ఫ్రెండ్స్ అంత బాగుండండి
అ
మా ఫ్రెండ్స్ తో కలిసి బస్ లో బాగాళ్తా అంటే
ఉమ్
నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండ ఆమె డైలీ నా కోసం సీట్ తీ సీట్ పట్టుకొని డైలీ నా కోసం స్ట్రగుల్ అవుతా ఉండ అవి బలే ఉండ ఆ డేస్
ఒకే
ఆ కోసం అవునండి ఇవన్నీ మిస్ అవుతాము
అ
తను భలే మాట్లాడుతున్నా అండి అందరితో బాగా మింగిల్ అవుతుంది భలే మాట్లాడుతుందండి
అ అంటే ఉంటారంండి అ అయ్యో
అవును
అంతే కొంతమంది ఇప్పుడు ఇంట్రె వట్టంటే ఇంకా వాళకి ఒక పది ఎక్స్ట్రా ఒకట్టి ఉండే వాళ్ళే మంచి మంచిగా క్లోజ్ అయిపోతారనమాట
అవునండి కానీ ఆమే డిఫరెంట్ అండి అమే అసలు
ఓహో మంచి ఇంప్రెషన్ ఉన్నట్టుంది ఆమె మీద మీకు
అవునండి ఆమె ఆ సచ్
ఆమె సచ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ బ్యూటిఫుల్ గర్ల్ ఉ
లో కింగ్ వైజ్ గాని ఏదనా చ చాలా అందంగా ఉంటది బాగా
ఓకే
మనసు చానా మంచిది
మంచి ఇంప్రెషన్ ఉంది అయితే మీకు ఆమె గురించి ఓకే అండి మీ అలాంటి మంచి ఫ్రెండ్ ని మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను ఒకే అండి ఒకే ఆహా
హ్మ్
సరే అండి మీతో మాట్లాడడాం నాకు నకు చాలా బాగా అనిపించింది
థ్యాంక్ యూ అండి మీరు కూడా సేమ్ తనలాగే మాట్లాడుతున్నారఅండి
థ్యాంక్స్ అండి మంచి కాంప్లిమెంట్ ఇచ్చినా మీకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్
బాయ్